ఆ అక్క బాగున్నావా
ఆ బావున్నా రా నువ్వు బావున్నావా
ఏంటి అక్క మర్చిపోయావ్ ఫోనే లేదు అసలు
ఏ ఫంక్షన్ ఉంది కారా గుజెర అంతా కొంచెం బిజీ ఉన్నా పాపకి ఓనీల్ ఫంక్షన్ చేస్తున్నాం అన్నమాట
ఎప్పుడు అసలు చెప్పని కూడా చెప్పలే కదా
టూ డేస్ అవుతుంది ది ఇంక స్టార్ట్ టూ డేస్ అవుతుంది ఆ పాప మెచ్యూర్ అయ్యి ఇంకా డేట్ ఫిక్స్ చేయాలే
అదే నే ఏంటబ్బా నాకు చెప్పలే స్టన్ అవుతున్నా
ఇంకా ఇంకా కాలేదురా ఇంకా చేయలే ఇంకా అంటే ఇంక టైం అనుకోలేదు
అహా అలానా
ఇది మీది ఇది మీ దగ్గర పాలు బాగుంటాయింట కదరా
అవును అక్క మా దగ్గర ఈ పాల బిజినెస్ గా మేము చేసేది
ఇది వచ్చినోళ్ళకి ఇప్పుడు స్వీట్స్ పెట్టాలి కదా మనము
ఆ స్వీట్స్ ఆర్డర్ ఇస్తే మీరు మేము చేస్తాము ఇంగ స్వీట్ చేస్తాము పన్నీర్ కావాలంటే ఇస్తాం పెరుగు పాలు ఇవన్నీ మీకు ఒ కాపోతే నాకు వన్ వీక్ ముందు చెప్పా ఫస్ట్
ఓకే ఓకే ఇప్పుడు పిల్ ఒళ్లో పెట్టానికి ఫై ఐదు రకాల స్వీట్స్ కావాలి కథ మనకి
అవునక్క పెట్టొచ్చు లడ్డూ పెట్టొచ్చు కళాకాండ్ పెట్టొచ్చు ఇంకా జిలేబీ లా పెట్టొచ్చు ఫ్రూట్స్ అవి
అయితే మనకు ఫైవ్ రకాలు గావాలిరా ఐదు రకాలు గావాలి స్వీట్స్ వచ్చినా గూడా మనం ఫుడ్లు పెట్టాల అన్మాట ఇప్పుడు మీరు అన్నట్టు జిలేబీ అనుకోండి ఒక్కొక్కటి పెట్టడము సున్నుండ అనుకోండి ఆ ఒక్కొక్క స్వీట్ ట్ మనం ప్యాకింగ్ చేస్తాం గదా గిఫ్ట్ ప్యాక్ చేస్తాం గదా రిటర్న్ గిఫ్ట్ అందులో సలివిడి గుడ కావాలి మనకి
ఆ అయితే ఇగ మీ మీకు కనీసం మాకు వన్ వీక్ టైం పడుతుదక్క మేమివన్నీ ప్రిపేర్ అంటే ముందనుకోవాలి. పాల్ దీయాలి మరి ఎందుకంటే ఇప్పుడు వర్కర్స్ గుడా ఎండాకాలం గదా కొంతమంది సరిగుండట్లేదు వాళ్ళకి వా ఇప్పుడు శాలరీ ఇచ్చిన కొంచెం ఇప్పుడు రిస్క్ అవుతుంది లే ఎండకి
అవునవును అసలు లాస్ట్ టైం ను కంపేర్ చేస్తే ఈసారి బాగెండలు ఉన్నాయిరా అసలు
నిజమే అక్క మరీ ఏంటి మొత్తం డీఫారెస్ట్రేషనే గా చెట్లెక్కడ ఉంచుతున్నారు
అవును చెట్లొకటి మనకి మెయిన్ ఎయిరు గుడా మంచిగా ఎయిర్ మంచిగా రా కావాలి చెట్లుంటుంటేనే గదా మనకి మంచిగా
అవును ఫ్రెష్ ఫ్రెష్ ఎయిర్ రాదు ఏమిటంటే ఇప్పుడు జనాలు ఏ సి గదా అందరూ
అవును ఇంకెంత ఇ అంటే ఇంకా లగ్జరియస్ గుండాలి లగ్జరియస్
ఇదే ఆలోచన గాని హెల్తీ ఆలోచన మైండ్ సెట్ లేదు జనాలకి
దట్టు ఏందంటే అందరు హెల్తీ ఫుడ్ వదిలేసి జంక్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఇప్పుడు పానీపూర్ ఉంద్. డి
వామ్మో ఇన్ మా దగ్గరెన్ని షాపులు దెలుసా ఉన్నదే గని దగ్గర దగ్గర టెన్ బండ్లున్నయి
అసలు మెయిన్ ఏంటంటే ఈవినింగ్ రాగానే ఒక ఎంప్లాయీస్ కూడా అంత ఈ మంత్లీకి వచ్చేసి అంత శాలరీ రా అన్ని డబ్బులు రాదు కావచ్చు
ఏ నేను అక్క ఏమైంది మొన్న నేను అడిగా ఒక అబ్బాయున్నాడు గప్చుపు హిందీ వచ్చు వాళ్ళు ఇక్కడోళ్ళు గాదంట కోల్కత్తా వాళ్ళంట అయితే ఆ హిందీ వ చ్చు గద నాకు ఆ కైస బనాత అని అడిగాను అయితే ఇలా ఇలా పొయ్యి మీదే చేస్తామని చెప్పారు అవునా నీకెంత వస్తాయి కిత్తాత ఫర్ మంత్లీ అనంటే అంటున్నాడుగా థర్టీ థౌసండ్ అంట
అసలు కొన్ని కొన్ని చోట్ల అయితే మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ గుడ పెడతార్రా ఈవినింగ్ ఏగా కుండా
నేనైతే వామ్మో థర్టీ థౌసండ్ నీ పనే బాగుందిగా అనుకున్నాను మనసులో
మళ్ళీ దట్టు వాళ్ళు సెల్ఫ్ గదా వాళ్ళకి ఇష్టం టైమ్ లో పెట్టచ్చు లేదన్నా వాళ్ళకి హెల్త్ బాగాలేపోయినా ఓకే వదిలేయొచ్చు లేదన్ ఫంక్షన్స్ ఉన్నా
అవును అసలు ఎలా ఫంక్షన్స్ కాడ గుడా పెడుతున్నారు ఈ మధ్య అది కూడా ఫ్యాషన్ అయిపోయిందిగా.
ఆ అంటే వాళ్ళ టైం సెట్ చేసుకోని ఆ టైంకెళ్ళి పెడుతున్నారు ఇప్పుడు బండి గూడా
అవును అవును అది గుడా రైటే అట్లే చేస్తున్నారు మొత్త్
ఇప్పుడు మీరు పెరుగు పెడతారారా ఫంక్షన్స్ లో ఆర్డర్ ఇస్తే
ఆ ఇస్త అక్క కాని ముందు ఆర్డర్ చెప్తే మీకు కావాల్సినంత ఫర్ఫెక్ట్ గా మా దగ్గర చాలా బయట దొరికేలాగా ఉండదక్క మేము ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయము ఎందుకంటే మా దగ్గర కావల్సిన్ని బఫెల్లోస్ గానీ ఇయన్నీ ఉన్నయి పాలు మంచిగా తీస్తాం దగ్గ్ దగ్గరి ఒక ట్వంటీ లీటర్స్ వస్తాయి రోజుకి
ఓహో ఇప్పుడు నెయ్యి గూడా కావాలిరా మనకి బిర్యానీలోక్ కావాలి
ఆ నెయ్యి గుడ నెయ్యి గుడ తీస్ అక్క నెయ్యి వెన్న ఇయన్నీ ఉంటాయి బటర్ అనేది మళ్ళి ఎక్కువైతే మాకు ఆర్డర్స్ ఏం వస్తాయంటే అక్క పన్నీర్ వస్తుదక్క
ఇప్పుడు మనకి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ కూడా పెడదామ అని చూస్తున్నాను
ఆ అంటే మీర ఎంత ఎస్టిమేషన్ వేసుకుంటున్నారు జనాలు
అంటే మన సొంత వాళ్ళ వరకు ఒక ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా పెిలుద్దాం అనుకుంటున్నాంరా ఓన్లీ మన ఫ్యామిలీస్ వరకు అంటే నాసైడు అంటే మా సైడు అంటే నా సైడు మా సార్ సైడ్ ఏమో హండ్రెడ్ మెంబర్స్ అనుకుంటున్నాము ఇంకా సార్ వాళ్ళకు ఆ ఒక కోలీగ్స్ ని ఆ మా కోలీగ్స్ మా ఆఫీస్ కొలిక్స్ సార్వల్ ఆఫీస్ కొలిక్స్ అందరు కూడా ఒక టూ హండ్రెడ్ ఎస్టిమేషన్ వేసుకుంటున్నాము
మరి అలా అయితే ఏం కాదు పన్నీర్ పెట్టొచ్చు
అయితే మేము వెజ్ వెజ్ నాన్ వెజ్ రెండు ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాము
అవును కొంతమంది వెజ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళకి కంపల్సరీ మనం వెజ్ట్ట ట్టాల పన్నీర్ బాగుంటది అక్క నాకు సజెషన్ అయితే నేను నా షాప్ అని కాదు కాని పన్నీర్ పెడితే చాలా బాగుంటది
అదే పన్నీర్ పెడదామని చూస్తున్నాము ఆ దట్టు పనీ ఒకటి ఆలు ఒకటి కొన్ని కొన్ని అంటే బాగా కొంతమంది వెజిటేరియన్స్ లో తింటారు కా తింటారు కదా వాలకు వేరే సెక్షన్ వీళ్ళకి వేరే సెక్షన్ పప్పు, గోంగూర, వంకాయి
మా దగ్గర గోంగూరు అమ్ముతున్నారు మా దగ్గర కావాలంటే చెప్పు
ఆహ వంకాయ గోంగూర ఆలుగడ్డ పప్పు సాంబారు పెరుగు వీళ్ళకి చిప్స్ కూడాబ్బా మళ్ళీ చిప్స్ కూడా పెట్టాలి వీళ్ళకి నాన్ వె వెజిటేరియన్ వాళ్ళకి
ఆ చిప్స్ అంటే తెచ్చుకోవచ్చులే ఏ కిరాణ అయినా దొరుకుతాయి మనకి
ఆ చిప్స్ ఒకటి మళ్ళ బజ్జీలు కూడా పెట్టాలి మిర్చి బజ్జీలు
మిచ్చి బజ్జీ కూడా మంచి టేస్ట్ బాగుంటాయి అవి కూడా
ఆ మిర్చి బజ్జి మళ్ళీ అప్పడం అనమాట చిప్స్ కాకుండా అప్పడాలు కూడా రెండు అంటే కొంతమంది ఇవి తింటారు కొంతమంది అవి తింటారు కదా
అవునావు నాన్ వెజ్ ఏం పెడదాం అనుకుంటున్నారు మరి
ఇ చికెన్ మటన్ ఫ్రాన్స్ మూడు బెడదా మను కుంటున్న ఫిష్ కూడా ఈ ఫోర్ అనుకుంటున్నాము ప్రజెంట్
మరి ఫిష్ ఫ్రై పీసెస్ పెట్టేసేయండి మటన్ కర్రీ పెట్టండి చికెన్ ఫ్రై పెట్టండి
అదే చూస్తున్నాం ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా రా ఇప్పుడు వంట చేయడం వెజ్ నాన్ వెజ్ సపరేట్ గా
ఆ మా దగ్గర వెజ్ కాదు కాని నాన్ వెజ్ చేస్తారు అక్క మా ఇంటి దగ్గరలో రోజు వాళ్ళు మా పెళ్లి ల్లో వంటకెల్తరు వాళ్లు ఎక్కువ నాన్వజ్ చేస్తరు రం వెజ్ అయితే మా సైడ్ ఏ రకం మీ సైడ్ ఎవరైనా మాట్లాడుకో నాన్ వెజ్ అయితే మాత్రం మా సైడ్ ఉన్నారు ఆ మటన్ అయితే చేస్తారు బాగా చేస్తారు మసాలా వయ్యరు మటన్ ఆయిల్ ఎక్కువ వేయ్యరు చాలా బా వండుతారు వాళ్ళ నెంబర్ ఇస్తా నీకు వాట్సాప్లో చేస్తా
ఓకే ఓకే
ఆ వంట మాత్రం బాగుంటది అక్క మీరయితే షాపింగ్ ఒకటి చూసుకోండి డెకరేషన్ ఒకటి చూసుకోండి నేనైతే
ఆ క్యాటరింగ్ అంటే ఇప్పుడు క్యాటరింగ్ మట్ మాట్లాడదాం అని చూస్తున్నాం రా ఇప్పుడు బస్ సిస్టమ్ కాకుండా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేద్దాంని చూస్తున్నాం ఫంక్షన్లో
అయితే వంట చేసే వాళ్ళు ఇప్పుడు వంట చేసే వాళ్ళు క్యాటరింగ్ చేస్తారు మా దగ్గర
ఆహా ఇద్దరు అంటే వంట ప్లస్ క్యాటరింగ్ మొత్తం
ఆ మొత్తం అంటే ఇప్పుడు ఏం లేదు అక్క ఫర్ ఎ ఎగ్జామ్ ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టడానికి. కాంట్రాక్ట్ ఎలాగో వీళ్ళు కూడా అలా డెవలప్ అయిపోయారు వాళ్ళ. వాళ్లుమొత్తం చేససి, క్లీనింగ్ చేసే వేరే వాళ్ళని పెట్టి అప్పుకి అమౌంట్ ఇచ్చేసి వీళ్ళ మొత్తం. మొత్తం తీసుకుంటున్నారు అలా.
ఓకే ఓకే మన దగ్గర ఎలాగంటే క్యాటరింగ్ అంటే స. అప్పటికి వాళ్ళే ఉండి, వేరే దగ్గర వంట చేసి తీసుకొచ్చి వాళ్ళు పెట్టేస్తుర్రు. మన దగ్గర వంట చేయకుండా. వెజ్ వాళ్ళు ఏంటంటే. ఇన్ వాళ్ళెక్కడో వేరే చోట. వంట చేసి వచ్చి డైరెక్ట్ పెట్టేస్తారు. ఫుడ్ మన ఇంటి దగ్గర వచ్చి వండడం, అట్లా చేయట్లేరు వెజ్ వాళ్లు హలోస్
ఆ అదే వెజ్ అయితే అలా చేపిద్దాం. నాన్ వెజ్ అయితే మాత్రం మీరు చేస్తారు. మంచి వాళ్ళ యూనిఫామ్ వేసుకొని. నీట్ గా సర్వ్ చేస్తారు. మీరేంటంటే ఫంక్షన్ లో. టెన్షన్ లేకుండా విను టెన్షన్ లేకుండా. ఆ మీరు టెన్షన్ లేకుండా ఫ ఫంక్షన్ లో హ్యాపీ. నీటుగా రెడీ అయి మీరు ఉండొచ్చు. టెన్షన్ లేకుండా వాళ్ళ అన్ని సర్వ్ చేస్తారు. వచ్చొచ్చే రిలేటివ్స్ ని మీరు చూసుకున్న. ఫుడ్ విషయంలో మాత్రం వాళ్ళు చూసుకుంటారు. ఎందు.
అట్ల అయితేనే బాగుంటదికదా. అట్ల అయితేనే బాగుంటదిరా. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా మనం మర్యాద చేయకపోతే బాగుండదు.
ఫీల్ అయిపోతారు కదా.
అవును అంటే మనం అంత దూరం నుంచి వాళ్ళు మన కోసం వచ్చారు. కదా వాళ్ళకి టైం ఇవ్వకపోతే. అయితే బాగుండదు.
ఫీల్ అయితారు చాలా.
దట్టు ఏందంటే మనం ఒక పెట్టుబడి. శారీజ్ కూడా తీసుకోవాలరా.
చూసుకోండి మీరు ఫస్ట్ మీరును మీ సార్ కూర్చోని మొత్తము ఎన్ని ఎంత. అమౌంట్ అయితది. ఎంత మంది త్రీ హండ్రెడ్ కంటే మనం ఎంత చేయాలి. షాపింగ్ ఎంత అయితయ్ డెకరేషన్. కి ఎంత అయితే ఏమన్నా గోల్డ్ కొనాలంటే. ఇప్పుడు ఫుల్ రేట్ ఉంది. మరి గోల్డ్ అయితే.
అసలు గోల్డ్ అయితే ఇంకా పట్టుకునేటట్లు లేదు.
మరి మీరు ఫంక్షన్ చేయాలంటే. ఏదో ఒక గోల్డ్ తీసుకోవాలిగా పాపకి.
తీసుకోవాలి తీసుకోవాలి అయ్యో వన్ వీక్ లో పెడదామని చూస్తున్నాం. ఇంకా డేట్ ఏం ఫిక్స్ కాలేదు.
ఆ మరి కార్డులు కొట్టిచ్చాక. నాకు చెప్పండి. ముందే చెప్పాలి అక్క నాకు వన్ వీక్. అట్లయితేనే ఇవన్నీ నేను పన్నీరు నెయ్యి ఆర్డర్ చేస్తా. మరి కాదక్కా. మరి కంపల్సరీ వస్తాం కానీ నెయ్యి ఎంత అనుకుంటున్నావా ఫోర్ ఫిఫ్టీ. టీకి వన్ కేజీ మరి ఎన్ని కేజీ సో అది కూడా నాకు చెప్పాలి నువ్వు ముందే.
అంటే నేను ఓకే ఓకే ఓకే నేను ఒక. ఫోర్ ఫైవ్ డేస్ ముందు చెప్తా ఓకేనా.
ఆ ఫైవ్ డేస్ ముందు చెప్పు. కార్డు కొట్టిస్తామన్న. లోపు నువ్వు చెప్పావునుకో ఒక టెన్. కేజెస్ ఒక ఫైవ్ కేజెస్ పట్టిద్దా నెయ్యి.
పడుతుది ఇప్పుడు మన స్వీట్లల్లోకి లో కూడా కావాలి కదా పడుతుది.
అయితే నీకు బయట వాళ్ళకయితే ఫోర్ ఫిఫ్టీ కి అమ్ముతున్నా. నీకైతే ఫోర్ హండ్రెడ్కే ఇస్తా. నెయ్యి మా. మాత్రం
ఓకే ఓకే రా మరి.
ఆ ఫోర్ హండ్రెడ్ నువ్వు. నేనయితే ఒక ఫైవ్ కేజీస్ వరకు అయితే. రెడీ అంటే రెడీ చేయలను. మళ్ళీ వేరే ఆర్డర్ వస్తే మళ్ళ. అట వెళ్లాల్సి వస్తుంది. అందుకనే ఒక ఫైవ్ కేజీస్ అయితే నీకు అమ్ముతా.
ఓకే ఓకేరా ఓకే రా ఫంక్షన్ కి అందరు రావాలి మరి. వచ్చి ఇంటికిచ్చి అన్నయ్యే నేను కార్డు ఇస్తా.
సరే సరే అక్క మరి ఆ ఓకే అక్క బాయ్.